వినిపిస్తుంది చాల్ వినిపిస్తుందా?
ఉంది మీక్ వినిపిస్తుందా?
ఉమ్ మాకు వినిపిస్తుంది
తిన్నారా?
తిన్నామ్ అహ్ లేదింకా
ఇంకా లేదా ఇంతా టైం అవుతుంది ఎత్ జాగ్రత్తగా ఉ చుసుకోవాలి కదా
చూస్కోవాలి కానీ ఏమో ఈరోజు తినబు తినాలని అనిపిచ్చలేదు
అవునా అంతా మంచిగానే ఉంద హెల్త్ ఫీలింగ్స్
మన్ మంచిగానే ఉంది చిరు చిరుతిండ్లు ఎక్కువగా తిన్నాను అందువల్లనే
ఈ రోజు తీరు తింలు చాస్తాఉంటే పెద్ద దిండ్లు ఐపోయినట్టున్నయి ఎం తిన్నారు చిరుతిండికి
అహ్ అ ఎగ్ రోల్స్
ఎగ్ రోల్
చాలానే తిన్నాము ఈరోజు ఇలా చిరుతిండ్లు వల్ల ఈ పెద్ద తిన్లెమ్ ఆ అఫెక్టవుతున్నయి
మీరు వెళ్తున్నారా తిరుమల కి అనుకుంటే విన్నాను
అనుకుంటె అంటే అందరూ వెళ్తే నేను ఏళ్తా అందరూ కాదు వాళ్ళు ఏళ్తుంటే ఎవరన్నా మన తరగతిలో ఉన్న వాళ్ళు వెళ్తే మనం ఇ భాగంలో ఉన్నా వెళితే నేను వాళ్ళతో పాటు వెళ్తా అన్నమాట
ఓ అలాగె అలాగె
లేకపోతే మేం మేం చేయలేదు వాళ్ళు రా రామంటే నేనేం చేయలేను అంతె
ఉమ్ నీకు నాక్ తరగతిలో ఎవరైనా అన్ టే ఫన్ని పర్సన్ అరే భలే ఉన్నారే ఇలా అనుకోలేదు వీళ్ళ గురించి అనుకునే టైప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నార?
ఫనీ పర్సన్ ఆ ఫన్నీ పర్సన్లు ఎవరూ లేరె
ఉమ్ ఉమ్ హు నేనూ అ అంటే మన తరగతి ఆ రిప్రెజెంటేటివ్ పర్సన్ పన్నియనే అనుకుంటున్న
ఎ ఆ అహ్ ఆడల్ల రెప్రజెంటేటివ్ ఆ మగ్ గాళ్ళ
ఆడవాళ్ళ చిచో
తను ఫన్ని అని నేనమనుకోవట్లేదు
హి ఏంటి
తను ఫన్ని అని నేను అనుకోను అట్
ఆ ఫన్నీ అంటే మ్యానము ఏదైనా ఒక మాట అంటే అందరు తీసుకోలేరు తను అలా కాదు తీసుకుంటుంది బ్లాంక్ అందరి కోసం ఒక మాట పడుతుంది కూడా బ్లాంక్
ఉంటానంటే మంచితనం అంటరానమాట
ఉమ్ పన్నీ కూడా ఎస్తుంది కదా సంబంధం లేకుండా ఏదో ఒకటి పులిహోర కలపడము అలా
కానీ మీరయితే సర్కాస్టిక్ గా బాగా మాట్లాడతారు మీ కామెడీ లెవెల్స్ నాక్ కామెడీతో చాలా వరకు మ్యాచ్ అవుతాయి
బ్లాంక్ మనమంతా ఒక బా ఒక తై అంటే ఒక రకమైన మనుషులం బ్లాంక్
అది నిజమే
ఉహు మీరు బాగా ఇష్టపడి చూసే జానర్ టైప్ ఆఫ్ మూ సినిమాలేవి ఏట్టి
ఇష్టపడి బాగా చూడాలి ఇంకా చూడాలి చాలా చాలా చూడాలి చూడలి అనిపించే జాన్రా మూవీలయితే రామ్కామ్స్
బ్లాంక్ ఆ ఓ నైస్
అవి వాటిని చూస్తూ హారర్ కూడా ఇష్
నాకు మీ గురించి తెలిసినంత వరకు మీకు థ్రిల్లర్ ఇష్టమని నేను అనుకున్నాను
నాకన్నీ ఇష్టమె కానీ రామ్ కామ్స్ చూస్తే నా మనసు చల్లగుంటది
హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎమోషనల్ టీయర్స్ వస్తాయి
అయ్ ఎక్కువ మంచులతో మాట్లా మాట్లాడలేకపోతాను కానీ అలా రోమ్కామ్స్ చూసినప్పుడు నేనోక వేరా వేరే లెవెలొ ఉండి పోతాను అనమాట అ
ఉమ్ అయితే మీ కంఫర్ట్ జోన్ మనుషుల నుంచి తప్పిచుకోవడం అదంతా మూవీస్ చూసే అనమాట అయితే ఉమ్ హు మీకు అలా ఇష్టమా అంటే పెద్దగా ఎక్కువుగా అందరి తోటి ఇంట్రాక్ట్ అవ్వరు నీది నీది అని అంటరు కదా ఉమ్ నాకు నచ్చుతుంది అంటే నేనే టైప్ ఆఫ్ పర్సన్ అంటే మారుతూ వచ్చానులే ఇప్పుడు అలా అనుకోట్లేదు రోజూ యా అందరితో కలిసి కూర్చొని మధ్యలో ఉండి సడన్ గా ఒక్కదాని కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను ఒకప్పుడు అలా ఉండేది కాదు చిన్నప్పుడు ఎవరేమ అనుకున్న పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఏదంటే అది మాట్లాడేసి వచ్చేసేదాన్ని మధ్యలో చాలా రకాల మాటలు వినడం వల్ల డైరెక్ట్ గాను ఇండడైరెక్ట్ గాను ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వల్ల ఆగిపోయా మళ్ళీ ఇప్పుడు ఎవడేమనుకుంటే మనకి ఎందుకులే అని చెప్పి ఉంటున్నా కాని అనిపిస్తుంది కదా సడన్ గా చేంజ్ వచ్చేసేసరికి అరె ఏంటిది అని మీకు అలా అలవాటు అయిపోయింద ఎక్కువ టైం ముక్కలే స్పెండ్ చేయడం వల్ల
సంతోషంగా ఉంటుంది అలా ఉంటే ప్రశాంతంగా ఉంటు
అయితే మీ గురించి మీకు చాలా బాగా తెలుసు
పర్లేదు అంటే మరీ అంత గొప్పగా తెలీ లేదు గాని తెలుసు
ఉమ్ నాకు చాలా నచ్చుతుంది అది అంటే నేను ఉంటాను కానీ మరి మీ అంతా ఇదిగా ఉండలేనేమో అని నా పైన నాక్ డౌట్ వస్తుంది ఆ
తిన్న అనుకుంటున్నారు
అంటే మీరు నార్మల్ గా ఎవరైనా సరే మనుషుల స్వభావం గగ మనకు నార్మల్ గా చూస్తు ఏంటి ఒక గుంపులో ఉండాలి కలిసుండాలి ఒకళ్ళమే ఉం అంటే హైలైట్ అయిపోతాం దొరికిపోతాం ఏదైనా అడిగితే చెప్పలేకపోతే పక్ కానీ చెప్పడానికి ఎవరు ఉంటు అలా ఉంటుంది కదా ఒక టైప్ ఆఫ్ ఒక భయం ఏమో తెలియని ఒక భయం మీరు అలా కాదు ఒక్కళ్ళే చడానికి ఒకళ్ళే నలుగురు మనుషుల మధ్య నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి ఏం ఫీల్ అవ్వదు నేను కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను దానికి
నాకు నేను ఇబ్బంది పడతాను కానీ నా మనసులో పడతాను బయటకు చూపించను ఎవరితో షేర్ చేసుకోని ఎవరితో
అలా ఉండడం కూడా చాలా గొప్ప విషయం చాలా సార్లు అనుకున్నాని చాలా మందితో చెప్ పే అలా వండడం అంత ఈజీ కాదు సూపర్ అస్సలు అతను ఉ ఉ
నా నేనైతే అందులోనే నా సంతోషాన్ని వెతుక్కుంటాను అందరు అనుకుంటారు అలా ఉంటే సంతోషంగా ఉండము అని కానీ నాకు నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది
ఉ ఇప్పుడు ఉన్న కాలంలో అందరు ఎలా ఉంటారంటే ఎందుకు అంటే ఉం ఉన్న దాంట్లో ఎందుకు సర్దుకుపోవాలి మనం కి కావల్సినంత వరకు మనం వెళ్ళాలి అన్నట్టు కానీ రియాలిటే ఏంటంటే ఉన్నదాంట్లో సర్దుకుపోయినంత హ్యాపీనెస్ ఎగిర ఎగిర వెళ్లి ఏదో సాధిస్తే ఏ వచ్చిన దాంట్లో కూడా ఉండదు అని నాకు అర్థమయింది ఇప్పుడు మీకు చెప్పేది కూడా అలానే ఉందంటే ఒక్కళ్ళే ఉంటే ఏముంటుంది మెమరీస్ కావాలి అది అని ఫ్రెండ్స్ అవుతారు తర్వాత వాళ్ళు మోసాలు చేస్తరు అంటే చూస్తాం కదా మనకి జరగకపోయినా చూస్తాం కదా అరే బాబు ఇలా జరకపోవడం అంటే ఇలా మోసం చేసే కట్టప్ప ఫ్రెండ్స్ ఉండడం కన్నా ఎవరు లేకుండా సింగిల్గా ఉండడం చాలా బెటర్ అనిపిస్తుంది స్తది కదా
అది నిజమే కానీ నేను ఒక్కొక్కసారి బాధపడతాను
మ్ ఉంటే బాగుంటుందీ అని
అంటే నాకెవరు స్నేహితులు లేరు అని
మీరు పిలిస్తే నేను ఎప్పుడైనా మాట్లాడానికి మీతో కలిసి తిరగడానికి రావడానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతాం
ధన్యవాదాలు అలా తెలిపినందుకు ధన్యవాదాలు
హా హహ ఈ స్పైడల్ ఎంత బుడ్డిగా ఉంటుంది గదా అంత ఎక్కువగా చుట్టూ అట్లేట్ల ఫామ్ చేస్తది మీకేమైనా తెలుసా
గూడు అంటే
అంటే మామూలుగా మనం పక్షులు చూసామనుకో వాటికి ఉండదు ఏమంటరు ఆహ్ పుల్లలన్నీ యేళ్ళి వేరే చోటు నుంచి తీసుకొస్తార్ దీన్ లోపల అంత మెటీరియల్ లా దాచి పెట్టుకుని ఉంటుందంటారు
దాని లోపల దాచిపెట్టుకోదు
ఆహ్
మనం చలైవాన్ ఎలా ఉంది ఎలా వదులుతామో అది
ఉమ్
తామో అలా దానికి ఒక ఏంజైం గానీ లేదా ఒక ప్రోటీన్ గాని అయి ఉండొచ్చు అది రిలీజ్ చేయడం వల్ల అలాంటి ఫ్ వెబ్ గాని అలాంటి గూడు గాని ఫామ్ అవ్వచ్చు అనుకుంటున్నాన్
ఉమ్ చాలా బాగుంది ఈ మధ్య చూసాను ఒక వీడియోలో ఒక అమ్మాయి ఇలానే ఒక స్పైడర్ గూడున్నది ఆహ్ ఒక బ్లాక్ కలర్ పేపర్ పైన పెడుతుంది ఆ బ్లాక్ కలర్ పేపర్ మెరుస్తూ ఉంది ది దాని పైన ఇది వైట్ లో ఉంటుంది కాబట్టి చాలా బా కనిపిస్తుంది దాన్ని ఒక ఫ్రేమ్ లా చేసేసి అమ్మేస్తుంది గ్లాస్ చేసేసి చూస్తానికి చాలా అంటే చాలా బావుంది చాలా వియార్డ్ గదా అలాంటి ఐడియాస్ ఎలా ఒస్తయ్ వాళ్ళకి
అంటే గంటలు గంటలు ఆలోచించుకుంటుంది గదా ఎం తక్కిన ఎం తక్కనపుడు అలంటియ్ ఆలోచనలు వస్తాయేమో
ఇంకా ఒక అహ్ ప్రశ్న ఉంది మీరు చూస్తూ ఉంటే ఈ మధ్య కొండల్లూ నిప్పొచ్చి అది పొద్దునికి మొత్తం నైట్ అంతా కాల్తూనే ఉంటుంది అసలు ఆ ని ప్పుకి కారణం ఏంటి ఎవరు ఎందుకు కాపాలనుకోట్లే లేదు
ఇక్కడ మలనపల్లి మలనపల్లి వైప్ ఇక్కడ మనమున్న వైపు అది చాలా అరుదే కాదు అది చాలా చాలా మంది చేస్తారు ప్రతి కొండలోనూ అలాగే చేస్తారు
మీ వాయిస్ చాలా లోగా వినిపిస్తుంది మీ రూమ్ లో ఉన్న మిడతల వాయిస్ బాగా గెట్టిగా గా వినిపిస్తుంది
నేను రూమ్ లో లేను బయటన్నాను
ఓ అందుకనే అనుకుంటే అందరి వాయిస్ కలిపి వస్తుంది సరే అండి ధన్యవాదాలు కాల్ మాట్లాన్నందుకు మళ్ళీ కాల్ మా
ఇప్పుడే
ఆ అలాగే ఒక రెండు నిమిషాలు చేస్
ఆ పర్లే